బాగున్నావా ఆ బోన్నాను మ్మ్ నేను కూడా బాగున్నాను ఏంచేస్తున్నారు
ఏముంటాయి
తిన్నారా
మీరు తిన్నారా
ఆ తిన్నమండి
మ్మ్ ఎక్కడ బయట ఉన్నరు బయట ఉన్నట్టున్నారు
ఆ బయటే ఉన్నాండి తినేసి అట్లా గాలికి తిరుగుతూ ఉన్నా
ఆ
ఆ
ఇంకేంటండి
అంటే ఏం చేస్తునవ్ మరి
ఫోన్ స్క్రోల్ చేస్తూ ఉన్నా
ఉమ్
నువ్ మీరేం చేస్తున్నారు
నేను అదే చెప్పాలంటే చాలా బోరింగ్ గా ఉంది ఏం చేయాలో అర్ధం కాలే
క్రేజీ టాపిక్ మాట్లాడదమా
ఆ చెప్పు నువ్వే చెప్పేయి టాపిక్ ఏంటో అంటే నేను టైడ్ గా ఉన్నా వి వింటాను నేను
ఆ
ఆ
ఇమేజనీ చెయ్యి మనకి ఒకరోజు సూపర్ పవర్ వస్తే ఏం చేస్తావ్
నేనయితే ఇన్విజిబుల్ అయిపోతా
ఓ నువు వై ఎందుకు
అంటే ఎగ్జామ్స్ టైమ్ లో టీచర్ దగ్గర ఆన్సర్ పేపర్స్ చుడానికి
ఓహో అందుకోసం ఇన్విజిల ఇన్విజిబుల్ అయిపోతారా
ఆ అవును బొంటుంది కదా
నీవు చేంజెవ్వావా
మరి నువ్వు ఏ పవర్ తీసుకుంటావయితే
టైమ్ ట్రావెల్ తీసుకుంటా
సీరియస్లీ అంటే ఎక్కడికి వెళ్తావు
ఫిఫ్త్ క్లాస్కి వెల్తా అప్పుడు చదివితే ఇప్పుడు టెన్షన్ ఉండేది కాదు
అహ నిజమే అది కూడా అప్పట్లో లైఫ్ ఎంత సిం ప్పుల్గా ఉండేదో చిన్నప్పుడు స్కూల్ మెమోరీసే బాగుంటాయి ఇప్పుడు
మ్
పోయినా కాలం తిరిగరాదంటారు కదా
ఓల్డ్ డేస్ ఆర్ గోల్డెన్ డేస్
ఆ భలే డైలాగ్ చెప్పినావు లే
అప్పుడైతే హోంవర్క్ అనేది బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ గా అనిపించేది
మ్ మరిప్పుడైతే ఇంకా అన్ని హోంవర్క్ కం అంటే ఇవే పెద్దగ అనిపిస్తుంది మనకి ఇప్పుడు అసైన్మెంట్స్ అంటా ఇంటర్నల్స్ అంట వైవ వ అంటా మ్ ఎక్స్టర్నల్స్ ఎగ్జామ్స్ అంటా డేేశన్స్ అంటా ఎన్నిరా స్వామి తలకాయ నొప్పి మనకి ముందు స్కూల్ అప్పుడే బాగుంటుంది ఆ హోంవర్క్ మనకి ఎంత పెద్ద ప్రాబ్లం అనిపించిందో ముందు స్కూల్ అప్పుడు ఇప్పుడు దానికం పెద్ద ప్రాబ్లమ్ అనిపిస్తుంది
అవునవును కాలేజ్ లైఫ్ అనేది ఒక ఫన్ లాగుంటది
అవును అ ఇప్పుడు కొంచము హాఫ్ టైమ్ ట్రే స్ట్రెస్ ఉంటుంది ఇంకా హాఫ్ టైమ్ వచ్చేసి పడుకోవడం
అది కామన్ అది నిద్ర ఇంపార్టెంట్ బిదు
ఆ అవును మరి
మ్
మ్
లాస్ట్ వీక్ మూవీ చూసారా
లేదు ఏది చూళ్ళే నేను ఏది
ఆ
ఫ్రెండ్స్ తో వెళ్ళాం కానీ పాప్కార్న్ పాప్కార్న్ హైలెట్ దాంట్లో అంటే మూవీకేళ్ళినప్పుడు పాప్కాన్ తీసుకుంటాం కదా మూవికి తింటూ తింటూ తింటూ స్త అక్కడ మూవీస్ దగ్గర పాప్కార్న్ బయట రట్ గా ఉండదు బయట త్ దొరకవు మనకి
ఆ బయట పాప్కాన్కి ఆ నార్మల్ కా పాప్కార్న్ కి థియేటర్ లో తినే పాప్కార్న్ కి చాలా డిఫరెన్స్ ఉండాలి
నినైతే థియేటర్ కి మూవీస్ కంటే పాప్కార్న్ కోసమే వెళ్తా నేను
ఆ
ఉ
ఎగ్జాక్ట్లీ మనం లాస్ట్ టైం బయటికి వెళ్ళినప్పుడు గుర్తుందా మీకు గుర్తుందా మనం లాస్
ఆ ఆ గుర్ గుర్తుకొచ్చింది నాకి ఆహ్ మాల్లో వాస్తావమే కదా ఆ రోజు. ఉమ్.
ఆహ్ మాల్స్ అంత ఇంత పెద్దగ ఉంటాయి ఎవరు ఎక్కడికి పోతారో తెలుస నీకు.
లాస్ట్ కి గూగుల్ మ్యాప్ కూడా కన్ఫ్యూజ్ అయిపోయినయి.
ఉమ్. నువ్వు కూడా రాంగ్ డైరెక్షన్ చూపించినవు.
అబ్బా నేను కాన్ఫిడెన్స్ తో చెప్పా ఆహ్ అది చాలు కదా. కనీసం అ పోయినా చెప్పానెను అది మళ్ళీ రాంగ్ అంటావెంటి నువ్వు
కాన్ఫిడెన్స్ ఉంది కానీ సెన్స్ లేదు కదా నీకు
ఇది చాలా రూడ్ అబ్బా అది అసలు మ్ కాన్ఫిడెన్స్ అంటే చెప్పానా లేద్ చ మ్
కనీ చెప్పినా కూడా కరెక్ట్ గా చెప్పాలి కదా
అది కూడా నిజమే అయినా నేను చెప్పినా అంటే నేను నన్నే నా నమ్మస్తావు నువ్వు
అంటే మీ మీద అంటే నువ్వు చెప్తావన్న నమ్మకం అలాంటిది
అంటే కొన్ని నిజాలుంటాయి కొన్నీ అబద్ధాలుంటాయి
మనుషులు అదెట్లా చెప్తారబ్బా
ఉమ్ సరే సరే నెస్ట్ ఔటింగ్ ఎప్పుడైతే
ప్లాన్ చేద్దాం
ఉమ్ ఎగ్జామ్స్ తర్వాత మనకి ఎనర్జీ ఉంటుందా అయితే అప్పుడు చాలా అలసిపోయింటాము కదా కనీసం రేకైనా తీసుకోవాలి మనం
ఫస్ట్ టూ డేస్ స్లిపేద్దాం. నెక్స్ట్ త్రీ డేస్ రీల్స్ చేద్దాం ఆ
అండ్ దెన్ మళ్ళీ లైఫ్ లో ఏం చేయాలి అవి అన్నీ ఆలోచించాలింకా
ఎక్జాక్ట్లీ
ఉమ్ ఫ్యూచర్ గురించి ఎప్పుడైనా సీరియస్ గా ఆలోచిస్తావా నువ్వు
సటైమ్స్ ఎప్పుడైనా ఒక్కొక్కసారి బట్ వెంటనే ఇగ్నోర్ చేసేస్త
ఓ అయితే నువ్వు గ్రేట్ అబ్బా అట్లా ఉంటేనే బాగుంటుంది. అంటే మనం ఎప్పుడు ఫ్యూచర్ గురించి ఆలోచిస్తూ ఉంటే ప్రజెంట్ని ఎంజాయ్ చేయలేము
ఆ
ఫ్లోలో వెళ్ళిపోవాలంతే
ఆ
ఇంకా ఓవర్థింకింగ్ మొదలైతే ఇంక దాన్ని స్టాప్ చేయడమే కష్టం చాలా ఆ
నాకు ఒక విషయం చెప్పు మనమిద్దరం ఎప్పుడు ఫ్రెండ్స్ లాగే ఉంటాం కదా
ఆ నిజంగానే ఉంటాం ఎందుకున్డం తప్పకుండా ఉంటాం
ప్రామిస్
ప్రామి
నాకు ఐస్ క్రీమ్ తినాలనిపిస్తుంది
అయ్యో నాకు కూడా ఇది సైన్ అనుకుంటా కదా
అవునవును
అయితే వెళ్దామా బయటికి తిన్నీకి
ఇప్పుడా
ఆ ఇప్పుడే ఎట్లాగో మా పీజీ పక్కనే మార్ట్ ఉంది సూపర్ మార్కెట్ ర్టు అక్కడ ఏం కావాలంటే ఆ దొరుకుతాయ్
ఒక ఫైవ్ మినిట్సు రెడీ అయ్యి వస్తా
ఉమ్ సరే త్వరగా రా లేదంటే నేను సింగిల్ గా ఐస్ క్రీమ్ తిన అయితే మళ్ళీ నిన్ను ఒదిలేసి ఆ తొందరగా వచ్చేయాల ఐస్ క్రీమ్ కావాలె తొందరగా వచ్చేయాల తినడం ముఖ్యం ముగిదు ఎవరున్నారో ఎవరు ఎవరు లేరో పట్టించుకోవద్దు మనం తిన్నామాలేద అంతే అహ్హ్ హ అందుకే ఒచ్చేసేయ్ ఉంటా ఉంటలే
వొ వస్తున్నా వచ్చేస్తున్న
ఊహ్హ్హ్ సాంగ్స్ కూడా గుర్తు పోయ అది ఫస్ట్ రెడీ అవ్వు బో
ఆయితయత అద్దా ని ముందర
అయ్యేయొ ఇంకా రాలేదె యడ నువ్వు సరే ఏం తిందాం వచ్చాక ఏం ఐస్ క్రీమ్ ఏం ఐస్ క్రీమ్ తిందాం
అక్కడికి పోయాక డిసైడ్ఐదాం హ
నేనైతె ముందే డిసైడైపోతాను ఏం తినాలనేది
అబ్బా గ్రేటబ్బ మీరు
ఆ బటర్ స్కచ్ కోన్ ఐస్క్రీమ్ ఆ కోకో
హ ఆ సరే సరే
ఉ నువ్వేం తింటావైతే అయితే డిసైడ్ ఇప్పుడే ఊ అన్ని చూసి ఆ ఏమి అన్ని కొ టామ ఏంటి?
ఆ అన్ని తీసుకుంట ను నువ్వు తీసి తీసి యడానికి నువు ఉన్నావుకదా?
అయ్యొయ బడ్జెట్ సంగతి అ అది మనకి దగ్గర కూడా రాకపోతు మంచ క అంతా వాళ్ళదే మీదే హిహ్హ్హ్
నాకన్నా నీకు బడ్జెట్ ఇంపార్టెంటా
అ అట్లా కాదు రెండింటినీ బ్యాలెన్సు చేయాలా కదా హుమ్ సరే సరేలే అయితే కొన్నిస్తాలే ఎ ఏమైంది. ఏవందిపరిందామలో ఉమ్ సరేరా ఫాస్ట్ గా మ్
హా వస్తల్ బాయ్
హమ్